అ పోయినాయ నీ పోగొట్టేసాను నేను.
పోతే పోనీ అందులో అయితే ఏకంగా రెండు పోయినాయి. ఇందులనే ఏమోలే,
ఉమ్ బ ఏమో డీల్ రింగు రాలేదు ఎందుకు ధరవ్ చేసినప్పుడు రింగ్ అవ్వలేదు. ఉమ్ అయినా లిఫ్ట్ చేస్తుంటే డిస్కనెక్ట్ అన్ని వస్తుంది.
అదే చూసావా అదేం స్టేటస్ పెట్టిన్డెమో హై చేస్, అంటున్నారంట టీమ్ మేనేజర్ అయితే ట్వీ ఫోర్ తౌసండ్ ప్లస్ ఇన్సెంటివ్స్ అంట అదే నార్మల్ అయితే ట్వంటీ తౌసండ్ ప్లస్ ఇన్సెంటివ్స్ అంట.
షోరూమ్ దా అంతే గా, బాబాయో ఎవరు వెళ్తారె నేను వెళ్లలేను.
ఇప్పుడే చూసాను ఆయన జాయిన్ చేయడలే అవన్నీ దానికే చేతనవుతాయి మాయ మాటలు చెప్పి చేత్తది. అది దాన్ని మాట్లకి ఎవరు పడరు గాని జాల జాలేస కొంత జాయిన్ అవుతారా అది చెప్పే విధానికి ఏవో జాయిన్ అయిపో పోరు
ఉమ్
దాని మీద ఏదో ఇదితో జాయిన్ అవుతారు చాలా మంది,
నే ఏంటి మేమిద్దరం కూడా తన గురించే చాలాసేపు మాట్లాడుకున్నామే. అమ్మాయి కూడా ఏంటి నేను చెప్పాల్సిన అన్ని మీరే చెప్పేస్తున్నారు ఏంటి అంటుంది. అంటే దాని గురించి అంత తెలుస అన్నమాట. అవును కదు ఒకటే కాద అన్నాను నేను
మ్మ్ ఏం చేతుందంట ప్రజెంట్ అ అమ్మాయి.
ప్రజెంటట్ డోక్రాలో వాళ్ళ అమ్ముందంట. అద హెల్ప్ చేద్దందంట.
ఏంటి డాక్టర్ ఎకరాలమ్మ.
ఆ అవును టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఏంటి ఇప్పుడు దాకా ఉందంట వాళ్ళ అమ్మది ఇంకా వర్క్ చేస్తుందంట.
అబ్బో.
డ్వాక్రాలో ఏంటి ఈ వస్తాయి చూడు జాబ్. స్ శ్రీనిధి అంటున్నారురండి. ఆ వాటికి పెట్టుకుంటుందంట విజయవాడలో ఏదో ఉందంట అక్కడ కూడా ఏ ప్రయకి వెళ్తే అవ్వలేదంట
మ్మ్
అంటే వేరే వాళ్ళ డబ్బుతో కొనేసు కున్నారండి ఆ జాబ్ అంటుంది
బానే ఉందాయా చూసావా అలాంటిట్లు కూడా చక్కగా ట్కుు కనీసం ఆటల్లోకి ఇలా హైర్ చేసుకుంటారని కూడా తెలవాదు మనకి
అవును ద్వక్రలో ఇన్ని ఉంటాయా అని చెప్పి అమ్మా అంటే మొన్న నువ్వు చెప్పావు చూడు ఆ జూమ్ మీటింగ్ త్రీ థౌజండ్ మనకి పంపిస్తారు అని
మ్మ్ మ్మ్ అవును
అడగమన్నావు కదా ఇక్కడ
అవును
ఆ అద అడి అది అడితే ఏంటి అలాంటి ఏమి చెప్పలేదంటడి అసలు వాళ్ళకి
ఇంకో ఇక్కడ కొంతమందికి వసాడు మాకు ఆపసాడు పెట్టుకున్నాం కానీ మా రాలేదు కదా అప్పుడు
ఆ టెలికాలర్ దానికి కూడా రాలేదా
దానికి రాలేదు నాకు రాలేదు ఏంటది మూడు రెండు వేలు కదా పదివేలు ఎంతో వేసినట్టున్నాడు
మ్మ్ అలా మార అ తంభరు
మూడు వేలు నాలుగు వేలుగా పది వేలు అనుకుంటున్నాను నేను
లేదు అంత ఇచ్చేస్తాడా
న పెన్నాటన్న ననా నాకు చిరాకు వచ్చేసి ప్రతి గ్రూప్ లో నుంచి ఎగ్జిట్ అయిపోతాను ఏంటోనా అసలా ఓసారి మెంట్లొచ్చిందంటే తీసేస్తాను అన్నిని లేనంట పిచ్చ కందంటే అన్నింటిలో జాయిన్ అయిపోతాను
హ
ఆ ఉంటుంది
అదే
మనం పెటుకోడానికి అను అలాంట
ఏంటి ధనిక
కాదు అయినా డాక్టర్లు పెట్టు కోవడానికి మన దాకా ఎక్కడ రానితారు అల్లు ఇంకో ఇప్పుడు వాళ్ళ అమ్మ ఉంది కాబట్టి తాల కూతురు పెట్టేసింది అలాగా వాళ్ళ ఫ్యామిలీలే రన్ అవుతు అంతే తప్ప బయటోల్లు ఎళ్ళలేరు అందులోకి
మ్మ్ చాలాసేపు అది చెప్పేటప్పుడే వాయిస్ సరిగా ఇనిపించలేదు అయినా సరే ఆ ఆ అనుకుంటూ మేనేజ్ చేసాను అంటే ఆ అమ్మాయి కాల్ పోద్ దే మరి
హా బానే ఉంది
అవునా
ఎగ్జామ్స్ రాతుందంట ఆ పిల్ల బ్యాంకోచింగ్ తీసుకుందా
ఆ బ్యాంక్ కోచింగ్కే ప్రిపేర్ అవుతుందంట
ఊహు
మ్మ్ అంటే ఎన్ని రోజుల మరి ప్రిప్ పేర్ అవుతున్నావా ఉప్పుడు అని అంటే లేదు మనం వన్ డే మ్యాచ్ కదా అంటుంది అంటే వొక్క రోజులో ప్రిపేర్ అయిపోద్ది ను
కాదు వన్ డే మాచ్ లోయతే కోదారావమ్మా ఇట్లేకే
అవును కదా అందుకనే చెప్పి మళ్ళీ నవ్వుతుంది ఆ అమ్మాయి కూడా
ఊ బానే ఉంది ఏంటో ఏం చేయాలో అర్థం మవ అదే చిరాకుచెతంది
ఏంటే మాట్లాడుతుంటే సెట్టింగ్స్ లోకి ఎల్లపోతాది
చీ నాకు ఫోన్ మొత్తం ఆన్ అయిపోతుంది
ఈ మధ్యనే జరుగుతుంది ముందు ఇలాగా
హ్మ్ హలో కట్టయిపోయిందా ఫోను
లేదు లేదు ఉంది కట్ చేయకు
హు హు అయ్ తే మా అక్క అడుగుతుంది చేసావా చేస్తున్నావా అని లేదూ మా ఫ్రెండ్స్ ఎవరు చేయట్లేదక్క చేయట్లేదు అని చెప్పాను ఇప్పుడు దానికి చే ఇగ ఏడుతుంది తప్ప ఏం ఉండదు నువ్ చేసేతున్నవ్ నేను చేయట్లేదు అని ఏడుత్తది దానికి చేయమని నంబర్ల ఇస్తే ఎవరితో మాట్లాడదు అయినా మనోళ్లు మనతోనే మాట్లాడతలే దాంతో ఎలా మాట్లాడతారు ఇంకా
ఇంకెవరేవరు ఉన్నారు మనల్ళంటే నేనే ఉన్నా అదున్నా లేనట్టే మనకి
ఆ అంతే ఇగ అలా లేదని చెప్పి చెప్పనంతే
ఉమ్
ఆ అంద
ఉమ్
ఆ ఏంటో ఏం చేయలో అర్ధం కాక ఏంటో పిచ్చ పిచ్చగా ఉంది మొత్తం అంతన్ యూట్యూబ్ లో ఏం చేయాలో తెలియక షార్ట్స్ చూతున్నానండి అలాగా ఏదో చేసేద్దాం పొడిసేద్దాం అని
మరే నెట్ ఉండట్లేదు అన్నావు మరే ఎలా ఉంటుంది ఇప్పుడు
మొన్న మొన్న ఫోన్ చేసి అడిగాను కదా అక్కడ గ్యాస్ కంపెనీ లోకి వెళ్ళినప్పుడు అప్పుడును వచ్చిది కాదు తర్వాత బానే వస్తంది
ఉమ్ నైన్టీన్ రుపీస్ వేసుకునే దాని కదా ఇప్పుడు రీల్స్ ఎక్కువ చూడట్లేదా కాల్స్ ఎక్కువయిపోయినాయి కదా
ఏదన్నా చుతే అయిపోదె బాబు వెంటనే పొద్దున అట్లు మొన్నటి నుంచి స్టిచ్చింగ్ లో పడిపోయాను కదా అందిగినే నాడింగె చూడలే ఫోన్ అందుకని మిగిలింది పైక్ చూసావా నైన్టీన్ రూపీస్ మధ్యానానికి వేసామన్నాను అలా ఉంటది నెట్ఫ్లిక్స్ లో ఫుల్ గా గట్ గట్టిగా ఒక మూవీ చూసానంటే అయిపోతది
ఉమ్ నెట్ఫ్లిక్స్ ఎక్కువ లాగ్ సుదేమో కద నెట్
అవును
అలవాటయితే కష్టమేలే ఇప్పుడు మాక్ అలాగే ఒక్క రోజు లేకపోయిందా మా అమ్మ అసలు అది వందల రచి అంత మ పదింది అని మా డాడీ నాకు ఇచ్చారు నా దగ్గర చుమాలి ఇచ్చార ఇంకా మా అన్నయ్యకి ఇచ్చేసి ఏమన్నా మా అన్నానా
బాన్ మిక్సి పోయిందని మిక్స్ మిక్సి బాగు చేయిచిందా ఆ మిక్సి మళ్ళీ పోయింద ఇప్పుడు మా అమ్మ రుబ్బు రోల్లో రుద్దుతుంది
హ్మ్
మా ఇంట్లో రుబ్బురోలు ఉంది అందులో రుబ్బుతుంది
నువు రుబ్బా పోయావా అసలు తిరగదంటావా పట్టుకుంటే
మొత్తం పాత పాతట్ట్లకి దిగిపోయారు మొత్తం ఇంక కట్లే పొయ్యి మీద ఇట్ల మీద వండుకోవడాలే ఇంకా అన్నాను అయ్ బాబోయ్ ఈ అన్ని పోతే పర్లేదు కానీ కరెంట్ కూడా పోతదా అంటది
హ్మ్
కరెంట్ కూడా పోతే ఎక్కడ బతకాలి
ఉ ఏంటి గ్యాసులు రావా అన్నారు గాని మళ్ళీ అన్నారు త్వరగా ఆంధ్రప్రదేశ్ లో గ్యాసులు అవ్వలేదని చెప్పి
ఎ ఆవును ఏం ఇంట బర్ంట ఇంట కొనీ హ
దురేందర్ మూవీ చూసావా
చులే
హలో
నెట్ఫ్లిక్స్ లో వచ్చి
ఆ ఫస్ట్ హాఫ్ మొం రిలీజ్ అయిందిగా అప్పుడు సెకండ్ హాఫ్ రిలీజ్ అయింది
ఉహు ఉన్నపుడు చూడలేదు ఇప్పుడు చూడలేదు
ఏంటి పాకిస్తాన్ లో ఉన్నాగ్ర సినిమా చూసినాంటే పాకిస్తాన్ గురించే కదా మొత్ సినిమా అంతా పాకిస్తాన్ లో పోవాలంట అ సినిమా చూసి జరంత చూసి ఆ మన ఊర్లో కూడా మగా నువ్వు వచ్చేసారేమో అని చెప్ ఎదుగుతున్నారా అంట మా అమ్మ అంటందాక ఇలాంటి న్యూస్లు అన్ని భలే కనపెడతారు. మా అమ్మ అనుకున్నాను. ఆ
పని ఉంది నువ్వు చూసావది రెండు చూసె
లేదు ఒకటి అట్టే చూసాను
నేను ఒకటి కూడా చూడలేదు
ఫస్ట్ హాఫే చూసాను మూవీ రూల్స్ లో ఆ రణ్ వీరే
వాడి హెయిరేంటి వావా అంతాట ఇలా ఫ్లిప్చార్ట్
మరియు ముస్లి ఉ ముస్లిమ్స్ ఇదంటే ఏంటి వాడే కదా అయినా ఏంటి సినిమా అందట్లో వాడే బాగున్నాడు కొంచెం మళ్ళీ వెలము అన్ టడు అంటే ఒక్ సాంగ్ వొత్తది చుడు ఓ డ్యాన్సెస్లు ఉంట వెళ్తాడు చూసావా
ఉ ఉమ్
రంటం ముందు నాగర్ జున నాగార్జుననే అడిగారట
ఆ రోల్ గా
సన్ ఆ రోల్ కి
నాగార్జున చేయను అన్నాడంట మరి పాకిస్తాన్ గదా అందుకని భయపడ్డాడెమో
ఉ హు
అయ్యో ఇందులో వరాలు ఇచ్చాడగదా ఎలాగిచ్చాడో అడగనే లేదు
ఆ కుబ్బెర్ బలె ఇచ్చడా మొన్న ఒక సినిమాల అదే మా డాడీ నిను చూసామన్నాం చూడు ఒక సినిమా రజనీ అలాటిదే
ఆహ
కూలి కూలి అందులో ఎందుకు ఉన్నాడో గూడ సరిఎల్స్ వాడే విలన్ లాగా
ఈ రజనీకాంత్ పెద్ద హీరోయిన్ చేసేసినట్టు ఉన్నాడు టెన్ మినిట్స్ అయిదండి